హాయ్ అండి ఏం చేస్తున్నారు
హుమ్ బట్టలు మడతేస్తున్న హుమ్
ఇంకా నథింగ్ అండి పిల్లలు పల్లిలెంచమన్నరు వేంచదామని ఇటు వచ్చాను
హుమ్
చెప్పాలి మీరే
వర్షం పడింద అటు
అట్లా జస్ట్ ఒక రెండు నిమిషాలేమో ఫైవ్ మినిట్స్ అలా పడింది తడిపి పోయింది నేలని
అవునా ఒక త్రీ డేస్ నుంచి ఒక మీటింగ్ అనుకుంటున్నాం అది మేము పెట్టుకున్నడు ఈవినింగ్ పెట్టుకుంటన్నాం ఎప్ ఎప్పుడు మేము పెట్టుకునే టైంకి వర్షం వస్తుంది
మీటింగా
అవును డ్వాక్రా మీటింగ్ లాగా అంటే
అంటే తెలీదు నాకు
డ్వాక్రా గ్రూప్స్ తెలీదా మీకు
ఈ డ్వాక్రా అని విన్నుంటాను కానీ తెలిదు
మహిళలందరు కలిసి ఒక టెన్ మెంబెర్స్ కలిసి ఒక గ్రూప్ లాగా అందులో వాళ్ళకి ఏ అవసరం ఉంటే అవ్సరాన్న్ బట్టి గోర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది దాన్ని నెల్ నెలా కట్టుకోవాలి
అవునామ్ ఏమొ అండి మనక్ తెలీదది
మీ మమ్మీ వాళ్ళు లేరా డ్వాక్రా గ్రూప్ లో
సంఘము మహిళ ఇవ్వుంటాయ్ జూడు సంఘాలు అవిదే ఉంటాయి
ఓ నేన్ చెప్పిందీ ఇంగ్లీష్ లో మీర్ చెప్పేద్ తెలుగులో
అవునా అది యాన్ గురించి మనక్ పెద్దగా దెలీద్ దు వీళ్ళే ఏమన్నా పొదుపు గట్టాలి పొదుపు అంటుంటే వింటాం గాని
ఆ పొదుపు కట్టుకుంటారు బ్యాంక్లో అప్ ప్పిస్తారు మన అవసరాన్న్ బట్టి అప్పీస్తరు దాన్ని మనం కట్టాలనమాట ఆ మిర్తీ గుడ మనం గట్టాలి ఆ మిర్తి కాకపోతే రిటర్న్ ఏస్తున్నాడు ప్రజెంట్ గోర్నమెంటు
ఊహు
ఊ కొంచమెత్తి రిటర్నొస్తదన్నమాట
అదెలే
ఇంకా ఆ మీటింగని అనుకుంటున్నాం మేమెప్పుడు వీలు బడట్లేదు
అయ్యయ్యో ఆండ్లైన్ లో పెట్ట్కోవాలా
ఆన్లైన్ లో అంత అప్డేట్ వర్షన్లో లేరండి మా గ్రూప్లో మెంబర్సు
అయితే వర్షమేముంది మీరు అంతా ఒకే దగ్గెర ఊర్లోనే ఉండుంటారు గదా ఒకొ
యాక్చువల్ గా మార్నింగ్ టైమ్ లో వర్కెళ్తారు గదా కూల్ పనికెళ్ళే వాళ్ళున్నారు అవునువును మీరనేది నిజమే గాని అందరు ఏదో ఒక వర్క్ కి ఎళ్తా ఉంటారు ఈవినింగ్ అయితే అందరూ కేే ఇంట్లో ఉంటారు గదా అనేసి ఒప్పుకుంటే ఈవ్నింగ్ టైము మాకు వర్షం అడ్డువడుతుంది
ఉహు
అదే ప్రాబ్ల ఉ ఇంకా యాక్చువల్గా ఏంటంటే నేనే లీడర్ ఆ గ్రూప్ లో బట్ నేనే ఎక్కువా ఎక్కువ ఏమం ట్రు నాకు వాటి గురించి సక్కగా దెలీదండి కొత్తగా జాయినె కొత్తగా జాయిన్ అయ్యాన్ నేను
కొత్తగా జాయిన్ అవ్వగానే మిమ్మల్ని లీడర్ జేశార మహిళా సంఘాన్కి పెట్టండి హలో విన్పించట్లేద
ఆ చెప్పండి
మీరే కొత్ ఒ కొత్తగా జాయిన్ అయిర్రు మిమ్మల్నే లీడర్ జేస్న్నార
అంటే అందరూ కొంచం ఓల్డ్ వాళ్ళుంటే కొంతమంది దిగితే నేనూ కొత్తగా జాయిన్ అయ్యానండి మళ్ళీ అందులోటి ఎడుకేటెడ్ కదా అనేసి నన్ను ఉండమన్నారు నాక్ దెలీదు అనన్ టే మేమ్ జెప్తాము మీరైతే ఉండండి అనేసి ఫోర్స్ చేస్తే ఉన్నానండి
అవునా ఆయక్ పర్లేదులే నేర్చుకోచ్చు అంటే సహజంగా తెలీనోళ్ళకివ్వరు గదా అని అలా అన్నాను
తెలిదు మేమున్నాం గదా చెప్తాంలేండి మీర్ జదువుకున్నారు మేమ్ జదువ్కోలేదు ఇన్నేండ్లు మేము ఉన్నాం గదా మీరు ఈసారి ఉండమని అంటేనూ ఉన్నానండి
పర్లేదు లే నేర్చుకోవచ్చు నేర్చుకుంటూ చేసేయచ్చు
ట్రై చేస్తున్నా నా వంతు ప్రయత్నం
ఉ మీరు చెయ్యగలరు
థ్యాంక్ యూ ఆ ఏముందండి ఖాళీ బోరింగ్ లైఫ్ రొటీన్ లైఫ్ అయిపోయింది పిల్లలు వర్క్ ఒక ఏమంటరు వర్కింగ్ ఉమెన్ ఎట్ల ఉంటారు నాన్ స్టాప్ వర్క్ ఏ ఉంటది ఇంక ఏం పని ఉండదు ఇంకా హూ ఇంకా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం
అది కూడా ఒక వర్కే కదా
దేవుడు కూడా నా హలో మీ ఫేవరెట్ గాడ్ ఎవరు అంటున్నా నేను హలో
అందరు ఇష్టమే
కదా
అందరూ ఇష్టమేన ఒక్కరు స్పెషల్ వన్ అని ఉంటారు కదా
ఉ అలా ఏమిలేదు
అవునా
మనకి అందరు అందరు భక్తి అందరినీ భక్తితో కొలుస్తా ఎక్కడెవరు కనిపిస్తే వాళ్ళని మొక్కుకుంటా అంతే
అవునా మీరు ఏ డే ఫాస్టింగ్ ఉండరా
ఉహు లేదు మనకి ప్రజెంట్ అయితే అలవాటు లేదు
అవునా
నాకు పెళ్ళికి ముందు నుంచి స్కూల్ టైమ్ నుంచి స్టార్టింగ్ నుంచి స్కూల్ టైమ్ నుంచి అలవాటు ఉంది నాకు పాస్టింగ్
ఆ
ఫస్ట్ సాయిబా సాయిబాబాకి తర్స్ డే తర్స్ డే ఉండేది బాబాకి పెళ్ళఅయిపోయాక చాలా రోజులు మానేసా ఉ సాయిబాబా ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ రాధాకృష్ణ
ఉ
కొంచెం ఏమంటారు ఐస్కాన్కు ఎడిక్ట్ అయ్యాను కొంచెం
అవును
ఉ అట్లా
ఉన్నిలే
మా వారి ఇలా సఫీలు అంటే చాలా ఇష్టం నాకు
ఉ అవును బాగుంటది
ఉమ్ అవి ఎక్కువ వింటా ఉంటాను. యాక్చువల్ గా నేను ఏజ్ లో స్టార్ట్ జేసేసాను జపం చేసుకుంటాను జపమాల తెచ్చుకున్నాను
హమ్
ఆపిల్ కోసం ఏంటంటే బ మైండ్ అప్సెట్ ఉన్నప్పుడు కంపల్సరీ కూర్చుంటాను. కాసేపు
ఉమ్
ప్రశాంతంగా ఉంటుందిలే మెడిటేషన్ చేస్తూ ఉంటే
అవునవును పీస్ ఆఫ్ మైండుకోసం అట్లా చేస్తా ఉంటా అప్పుడప్పుడు
అదే అదే
ఇంకా ఏంటో ఏంటో అండి ఈ వర్షం కాసేపు వస్తుంది కాసేపు పోతుంది కాసేపు వస్తుంది కాసేపు పోతుంది
మా దగ్గర అయితే ఐదు నిమిషాలు వర్షం పడింది బాగా గట్టిగా పడుతుదేమో అనుకున్నాం రెండు నిమిషాల ఎల్పోయింది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. మళ్ళీ లైట్ గా
మాది అదే ప్రాబ్లం అండి కాసేపు రావడం కాసేపు పోవడం అది మళ్ళీ బయటికిెళ్లగానే వస్తుదేమో అన్న డౌట్ వస్తుంది వస్తుంది నాకు ఎప్పుడు ఒకరింటి దగ్గర అని చెప్పా కదా వాళ్ళ ఇంటికిెళ్ళాలి వాళ్ళ ఇంటికెళ్ళాక మళ్ళీ వస్తరేమో వాళ్ళందరు వస్తారా రారా గగా గ్యాదర్ అవుతారో లేదో అని
కానీ మాట్లాడుకోవాలి కా మహిళా సంఘం అన్నప్పుడు ఇంకా డేట్ ఉంటది అండగా మనీ కట్టేకి బ్యాంక్ లో వెళ్ళలి
అవును అదే ఈ టైమే బస్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ఎంత కట్టాలి అని ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట మొన్ననే లోన్ తీసుకున్నాం
ఉమ్
ఆ లోన్ కి ఎంత అమౌంట్ పే చేసుకోవాలి అందరికి మనం అనుకునే అమౌంట్ ఓకేనా అని కాదా వాళ్ళకి ఏమంటారు వీలవుతుందా ఆ డబ్బులు కాదా అనేసి కనుక్కకొని. ఒక మనీ ఫిక్స్ చేసుకోవాలి
వస్తాయి ఏదో
అ మని మంత్లీ మంత్లీ కట్టాలి.
అంతేలే
ఇంకా అండి మీ మమ్మీ ఏం చేస్తుంది.
చెప్ హలో అండి ఎం ఏం చేశారు వంట
ఇవాళ వచ్చేసి ఎగ్ పుల్స్ ఎగ్ పుల్స్ ఎగ్ పుల్స్ చేసానండి అయిదండి ఉంటాయి ఆ బియ్యం గడిగేసి అక్కడ పెట్టాను ఇంక అందరు వచ్చాక ఒక రైస్ పెట్టేసినం అనుకో వేడి వేడి రైస్ తో కానీ వచ్చ అని ఎప్పుడు లేట్ గా చేస్తా రైస్
హమ్ ఇట్ల టైమ్ కి చేస్తే బాగుంటది
కొనీ బాగుంటది వేడి వేడి మళ్ళీ బయట వర్షం పడుతుంది కదా
అదే అదే
హాట్ హాట్గా తింటే బాగుంటది అట్లా
వేడి వేడిగా
ఏదేనా నాకు వేడి వేడికనే ఇష్టం అండి వేడి వేడిక తిన్న ఎక్కువ తింటా చల్ల గున్నప్పుడు తక్కువ తింటా
ఉం కొంతమందికి అలా ఉంటుంది
ఉమ్ నాకువేడికనే ఇష్టం
ఉం
ఇంకా అండి
చెప్ పాలండి
అయితే రీసెంట్గా వైఫై పెట్టిచినాం అన్నమాట టీవీ
ఉమ్
ఆంటీనా ఉండే ఇది వరకు దాన్ని తీసేసి వైఫై కనెక్ట్ చేపిచ్చినాం
ఆ
ఇగ పిల్ పిల్లలు ఎప్పుడు యూట్యూబ్ లోనే ఉంటారు
అవునా
అప్పుడు యుట్యూబ్ యే సమ్మర్ లో అయితే కొన్ని క్లాసెస్ పెట్టేదాన్ని యూట్యూబ్ లోనే కాని ఇగ ఇప్పుడు మన మాట ఎందుకు ఇంటర్ వాళ్ళు వినరు
ఒక్కసారి అలవాటు అయ్యారంటే ఇంక అసలు వినురు
స్కూల్ స్టార్ట్ అయ్యాయి హోంవర్క్ చేసుకున్నాము ఇప్పుడే ఏంటి మళ్ళీ క్లాసులు పెడుతున్నాం అంటారు అనేసి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయ్యను
వాదిం చేస్తారు వాళ్ళు లాయర్ కంటేఎక్కువ
అవును మా పిల్లల అయితే ఇంకా మరీను ఇప్పుడు వాళ్ళ తాతయ్య
పెద్దమ్మాయి గురించి నువ్వు చెప్పాకే అర్థం అయిపోయింది కదా
ఉమ్ వాళ్ళ వాళ్ళ వాదనకు మనం అసలు అడ్డు చెప్పలేం మా వాళ్ళు డిఫరెంట్ ఉంటారు అందరు
ఆ
కాకపోతే వాళ్ళ డాడీకి వాళ్ళ తాతయ్యకి మాత్రం కాస్త భయపడతారు ఇగ రిమోట్ అడగగానే ఇచ్చేసి బెడ్రూమ్ క వచ్చేస్తారు ఆ సైలెంట్ గా బెడ్ రూమ్ లోకి వచ్చేస్తారు కాసేపు బతిలాడతారు ఫోన్ ఇవ్వచ్చు కదా దాని లేదు రాసుకోపోండి అంటే ఇంకా మళ్ళీ వచ్చి అక్క జెల్లీలిద్దరు బెడ్ మీద కూర్చొని రాసుకుంటారు వాళ్ళ తాతయ్య దగ్గర మాత్రం కూర్చోరు
అంత భయం వాల్
అంత భయం ఆ తాతయ్య అంటే బాగా భయపడతారు. వాళ్ళ డాడీ కూడా అంతే డాడీ కూడా స్ట్రిక్ట్ ఉంటాడు
ఉమ్ ఏం చేస్తర్ మీ మావయ్య ఏ జాబ్ చేస్తర్ మీ మావయ్య అవునా బుర్క్లాలోనా
ఆ అంటే బీసీ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి కదా బ ఉమ్మ్ దాంట్లో అవునవును అట్లా తను అందులో హెడ్ కుక్ అనమాట థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్
ఐనా
ఈ సిక్స్ మంత్స్ అయితే వాళ్ళకి ఆయనకి రిటైర్మెంట్ అన్నమాట
ఓ
ఆ సిక్స్ మంత్స్ ఓకే అండి మళి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం బాయ్ మరి
ఉమ్మ్ బాయ్ అండి
బాయ్